హలో
హా నవీన్
లక్ష్మిీ గారు చెప్పండి
ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇగో కొంచెం పొలంలో ఇటు వాకింగ్ కి వచ్చిన
ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తుంది కదా
ఆ అవునవును
మీ సిస్టర్ ఎలా రాస్తుంది
మా సిస్టర్ బానే రాసి బానే రాసిందని చెప్పిందండి మొన్నయితే అడిగితే మీ గురించి ఏంటి మరి సంగతులు మీర ఎట్లా రాస్తున్నారు. సారీ మీరు ఎట్లా రాశారు అప్పుడు.
నేను చదివేటప్పుడు ఇట్లా బోర్డు ఎగ్జామ్స్ ఇట్లాంటివి ఇలా స్కోర్ అంటే మనం ఆ పర్సంటేజ్ వైజ్ గా ఉండేది కాద అప్పుడు
ఆహా మాక్సా ఆ
మార్క్స్ ఓన్లీ మార్క్స్ ఉండేవి అంటే ఇట్లా థౌసండ్ కే ఎంత ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎంత అనే టైప్ లో ఉండే ఇప్పుడ ఏంటే గ్రేడ్ వైజ్ ఉంది. పర్సెంటేజ్ వైజ్ ఉంది.
అవునవును ఇప్పుడు మళ్ళా చేంజ్ చేసారులేండి అది ఇప్పుడు మార్క్సే చేసారు ఇప్పుడు ఆ మొన్న వచ్చిందిగా రిజల్ట్స్ అంటే లాస్ట్ టైం
లాస్ట్ టైమ్ ఇంటర్ క టెన్త్ క అవునా గ్రేడ్ వైజ్గా లేదా అప్పుడు
ఆ చేంజ్ చేశారు. గ్రేడ్ వైస్ గా ఉండేది చేంజ్ చేశారు. ఎంత టోటల్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీయా ఫైవ్ సిక్స్టీయా
ఏది గిద్
టంత ఆ
టెన్త్ కి ఫ ఫైవ్ సిక్స్టీ క సిక్స్ హండ్రెడ్ అనుకుంటా
సిక్స్ హండ్రెడా
ఫైవ్ సెవెంటీనా ఫైవ్వ సిక్స్టీన
అదే అదే ఫైవ్ సిక్స్టీ అన్కుంట నేనైతే ఉహు ఇప్పుడు అదే చేశారు
ఇప్పుడు నాకైతే అంటే అప్పుడు మ్... టెన్ పాయింట్స్ వైజ్ గుండే అప్పుడు
ఆహా
గ్రేడ్ వైజ్ గనే నాది టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ కదా
ఆహా ఓకే ఓకే
అప్పుడూ నాకూ టెన్ పర్సెంటేజ్ కి ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చింది నాకు
ఎయిట్ పాయింట్ ఎయిటా
ఆ...
గ్రేటే అండి మంచి హార్డ్ వర్కే చేశారు మీరు
హార్డ్ వర్క్ అంటే నాకు ఇంకా నైన్ పాయింట్స్ టూ నో నైన్ పాయింట్ ఫైవ్ నో వస్తుంది అనుకుంటా నేను అనుకున్నా గాని
ఆహా
కొంచెం మ్యాథ్స్ లో తక్కువ వచ్చింది
అర్రే అవునా
మ్యాథ్స్ లో తర్వాత లాంగ్వేజ్ లో మనకూ హిందీ లో ఇంగ్లీష్ లో ఎయిట్ వచ్చింది రెండిటికి ఎయిట్ ఎయిట్ వచ్చింది
మ్ హా
అంటే లాంగ్వేజ్ పరంగానే చూస్తారు
అదే అదే అండి
కు హిందీ ఇంగ్లీష్ లో మనకు మంచి స్కోర్ వస్తె దాన్ని బట్టె మనకు
మ్ హుమ్
ఉంటది కదా మార్క్స్ గాని నాకు హిందీ ఇంగ్లీష్ లోనే ఎయిట్ ఎయిట్ వచ్చింది టెన్ కు
అదే యాక్చువల్ గా నేనూ మాట్లాడుత మాట్లాడదాం అనుకున్నా మీతోని ఆ రోజే
అవునా
ఫ్రీ గున్ననేను కొద్దీగా అందుకే
మ్ హుమ్
గురించి డిస్కస్ చేద్దామని చేశాను ఏంటి మరి విశేషాలు ఇంకా
చదివినా టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది ఓపెన్ గా డిగ్రీ పెట్టుకున్నా గాని ఏ లాభం లేదు
అది కాదండి ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్ జరుస్తున్నాయి కదా
అవునవును ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది
అదే మరి మీరూ
కొంచెం పేపర్ హార్డ్ వస్తుందని అంటున్నారు అంటే మన అంటే మా ఇంటి పక్కన స్రవంతి అనే అమ్మాయి ఉన్నది ఆమె మోడల్ స్కూల్ క వెళ్తా అంటే మోడల్ కాలేజ్ కి వెళ్తది
బై పీ సి గద అమె
ఆ బైపిసి
బైపీసియా
కొంచెం జియోలాజీ లో హార్డ్ కనిపిస్తుందని అంటుంది ముందే అంట
జూలోజీ హా హర్డ్ గుటదండి అది
అదే దాని గురించె
ఈచ్ అండ్ ఎవీరి పాట్, ఈచ్ అండ్ ఎవీరి పాట్ విచ్, హవ్ విచ్. ఎక్స్ప్లెయిన్, అంటే, ప్రతి ఒక్క పాట ఎక్స్ప్లెయిన్ జెయాలి. జోలాసిగాదా అది.
దాని గురించి కొంచెం, ఎక్కువ టెన్షన్ పడుతుంది. నాకు దేంట్లో డౌట్ లేదు గానీ, ఆ సబ్జెక్ట్ పరన్ గానే కొంచం ఉ. భయం కనిపిస్తుందనే అన్నది య.
జువలాజీ అంటే, ద అంటే ఇది స్టడీ ఆఫ్. పా యానిమల్స్ కదా అది. జీవుల గురించి చదువుకునేది, జువలజీ. స్టడీ ఆఫ్ ప్లాంట్ ఏమో, బోట్ ని అంటే మొక్కల గురి. వచ్చి బాట్నీ బాట్నీ ఈజీగుంటది జీవలజ హార్డ్గుంటది. చెప్పండి మీ మీరే దిసుకు. తీకున్నారు ఎంపీసీయ, బైపిసీయ మీది.
నాది అప్పుడు బైపి, ఎది సిఎసీ తీసుకున్నా నేను. ఓపెన్ ఇంటర్ పెట్టుకున్నా. నేను, ఆ రెగ్యులర్ గా రాయలేదు, ఓపెన్ గా పెట్. కోని అది, ఇంటర్ చేసుకున్న దని తర్వాత. డిగ్రీ, ఓన్లీ ఫస్ట్ ఇయర్ దే రాసిన నేను.
ఆహా.
అ. ఎంతో చదివినా ఏం లాభం. ఏ లాభం లేదు గదా మన ఫ్యామిలీ సపోట్ ఉంటే బాగుంటది దేనికైనా.
అవునవును, కొంచెం ఫ్యామిలీ బ్యాగ్రాండ్ మంచి.
ఫ్యామిలీ సపోట్, లేకనే చదువు కొంచం ఇబ్బంది అయింది.
అదే అదే, బడ్జెట్, ఏం చేద్దాం ఇగ బడ్జెట్. ఫ్రెండ్లీ పోవాలి అంత.
ఉమ్.
ఇంకేంటండి. ఇగ పాస్ టిస్ పాస్ టిగ అయిపోయింది గ వదిలేయండి అని.
గుర్తుకొస్తాయి అప్పటియి.
అయినా మీరు, ఎంత, ఇంతా కష్టపడి. చదివి ఇంత మార్క్స్ ఇచ్చి ఫైనల్ గా ఇట్లా. చాలా బాధగ ఉంటదిలేండి.
నేను ఫస్ట్ క్లాస్ నుండి, టెన్త్ వరకు. ఫస్ట్ టు సెకన్, ఫస్ట్ టు సెకన్. తప్ప, ఆ ఫస్ట్ సెకన్ గ్రేడ్ కంటే నేను కిందికి రాలే. అంత బాగా చదివేదాన్ని
ఉ
గోల్ గుడ ఉండే నాకు, కానిస్టేబుల్ పోలీస్ అయితననీ.
ఆ అ.
నాకూ.
అయినా మీ హైట్ కె అ నిజంగా వచ్చేదండి మీకు.
కదా చాలూ కదా.
చాలు చాల్ అంటే, మీ హైట్కి కోచ్చేది అంటున్న మీరు బాగానే ఉన్నారా హై.
కంత్రి.
ఆ.
ఫైయి పాయింట్ త్రీ.
ఫైయి పాయింట్ వన్ ఏ చాలండి గర్ల్స్ కి. బాయ్, బాయ్స్ కెమో ఫైయి పాయిట్. త్రి అ సంథింగ్ అట్లా ఉండాలి.
ఒకరు గప్పానురికే. నా మీద అప్పుడు మా సార్ కూడా చాలా హోప్స్ ఉండే అంటే ఈ అమ్మాయి బాగానే చదువు వుతది ఫ్యూచర్ లో ఈ అమ్మాయిని బాగా సపోర్ట్ చేయాలి ఈమెకు ఏదో ఒకటి వచ్చేటట్టు చేయాలి అనే ప్లానింగ్స్ లో ఉండే మా సార్లు కూడా నాకు చాలా సపోర్ట్ చేసేటోళ్ళు
అవునా ఏం చేస్తామండి ఇక మన అనుకున్నట్టు అవ్వదు కదా ఏమైనా అనుకున్నట్టు అయితే ఇగ ఈ భూప్రపంచం ఎప్పుడో మారిపోతది
అ ఇప్పుడు మారేటట్టు ఉన్నదా ప్రస్తుతం
మనం అనుకున్నది ఏది కాదు కదా అది సెకండరీ లేండి కని ఇంకేంటి మరి ప్లాన్స్
స్లాన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి దాని గురించే చాలా మంది టెన్షన్ పడుతున్నారు
అదే అదే
ఎట్లెట్లో కాని చాలా పిల్లలు చాలా డౌట్ డౌడ్ ఉన్నారు
టిగ ఆ సర్ఫికెట్ దేనికి పనికి రాదు ఫస్ట్ థింగ్ ఇంటరు ఇగ బీటి కూడా అయిపోతుంది గానీ వేస్ట్ ఇగ వైటూలో కాంపిటీషన్
చలరిస్ూ ఎస్త రే రే గు ఓకే నా ఎక్స్పీరియన్స్ ఓల్డ్ అంటే ఊ మ్ కొన్ని ఇంకా చెప్పాల్సి ఉండే
చెప్పండి ఏమున్నది దాన్ని
చేస్తలే
తిరిగి కాల్ చేస్తారా అంటే మళ్ళీ చేయరా
అదే మళ్ళీ చేస్తా అంటే తిరిగి అంటే మళ్ళీ చేస్తానే అర్ధం
దాన్ని తిరిగి అంటార
ఉమ్
ఓకే ఓకే అండి అంటే మీరు ఏపీ యా ఏంది మరి స్లాంగ్ అట్లుందెంది మీది హలో తెలుగువా ఆ ఏపీ ఏపీ అనుకున్నా నేను అవునా
మ్
లాం కొంచెం వేరేగా ఉంది అందుకే
సరే సరే అండి అ